ఓ
స్కారమండి
ఉమ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
మంచిగున్నామండి తిన్నారా అండి
ఉమ్ తిన్నామండి మీరు తిన్నారా
ఉ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖళినే
అవున అండి
మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము
హ్మ్
హ్మ్ ఇంకేంటండి
హ్మ్ చెప్పాలండి కాదండి మీరు మీకు రోజు గుడికెళ్ళే అలవాటు ఉందా
ఆ నేను మంచిగా గుడికెళ్తా అండి
రోజు గుడికి వెళ్తారా అండి
అవునండి
మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి
నాకు ఇష్టమైన దేవుడు వచ్చేసి నేను వెంకటేశ శ్వర స్వామిని నమ్ముతా అండి ఓ మీరేమి దేవుడిని నమ్ముతారండి
నాకు వెంకటేశ్వర స్వామి శివుడు అంటే బాగా ఇష్టమండి
అవునా అండి
హ్మ్ అవునండి
హ్మ్ మంచిగా ఉంటాంలేండండి గుడికి పోయేస్తే ఓ టైప్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండి
ఆ అవునండి కాదండి మీకు గుడి చాలా దగ్గరేనా
ఆ మాకు దగ్గరలో ఉన్నాయండి గుళ్ళయితే
హ్మ్ మాకు అంతే అండి నేను కూడా రోజు గుడికి వెళ్తూ ఉంటాను
హ్మ్ అవునాండి
హ్మ్. అవునండి
హ్మ్ ఇంకేంటండి తిన్నారా మరి
మీకు ఇట్లా ట్రప్స్కి వెళ్ళడం అంటే బాగా ఇష్టమా అండి దేవుల్ల దగ్గరికి
ఆ ఆంటి
దేవుల దగ్గరికి ట్రిప్స్ కి వెళ్ళడం అంటే మీకు బాగా ఇష్టమా అండి
హ్మ్ చాలా ఇష్టమండి ట్రిప్స్ కి మీరు వెళ్తారా అండి
అంతా కాశీకి కేదార్నాథ్ కి అట్లంతా ఇష్టమా అండి
ఆ చాలా ఇష్టమండి
హ్మ్ మేము కూడా వెళ్తామండి ఛాన్స్ వచ్చింది అంటేనే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము
అవునా అండి
అవునండి
హ్మ్ మంచి
మీకీ ఏ స్థలం అంటే బాగా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళడం అంటే మీకు బాగా ఇష్టం అండి
నాకి అరుణాచలం వెళ్ళడం అంటే చాలా ఇష్టమండి
అవునండి మీరు వెళ్ళారాండి ఇంతకు ముందు ఎప్పుడైనా ఎన్నిసార్లు వెళ్ళింటరుండి
నేనొక టూ టైమ్స్ వెళ్ళానండి అరుణాచలం కంతే
అవునా నడిచి నడిచారా అండి మొత్తం అంతా
అవునండి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచామండి ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళినాను ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్ళాను చాలా బావుందండి ఇంకా రోడ్డు పైన చూసారా అన్ని కొనుక్కొని తినడానికి ఉంటాదే సూపర్ ఉంటది కదండీ
అండి అలా మనము మనకి నచ్చిన వాళ్ళతో అలా మాట్లాడుకుంటా అయి తినుకుంటా వెల్తేనే చాలా బాగుంటుంది కదండి
అవునండి చాలా బాగుంటది
హ్మ్ అరుణాచలం లో ప్రసాదం పెడతారు కదండి అవి చాలా బాగుంటాయి కదండీ హ్మ్ మీరు బాగా తిన్నారా అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ స్వి అక్కడ
ఆ చాలా తిన్నామండి గోబీ అంటారు పానీపూరి అంటారు అంతా రోడ్డుపైన మ్యాంగో చూసారా చూస్తేనే నోరు ఊర్పోతదండి అంత బాగా తింటాను నేనైతే మ్యాంగో అయితే
మీకు ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగోనేనా అండి
అవునండి
హ్మ్ కాదండి మీరు తిరుపతికి ఎళ్లారా ఎప్పుడన్నా
ఆ తిరుపతికి కూడా వెళ్ళామండి మీరు వెళ్లారా అండి తిరు
ఆ వెళ్ళామండి చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీస్ లో ఎక్కడికైన్నా ట్రిప్ ఎద్దాము అంటే ఫస్ట్ గుర్తోచ్చేది తిరుపతేనండి
అవునా అండి నిజమే లేండండి తిరుపతికి వెళ్ళడం అంటే చాలా కష్టమండి చెప్పాలంటే ఆ దర్శించుకోవాలంటే దేవుణ్ణి
అవునండి టికెట్ ఏమంటారు టికెట్స్ తీసుకోవడం అన్నా కానీ తీసుకోకుండా ఫ్రీ దర్శనం కి వెళ్ళడం అన్నా కాని చాలా టైం పడుతుందండి అసలు కానీ మనకి ఫుడ్ ప్రాబ్లం అదంతా ఏం లేకోకుండా చూసుకుంటారండి అక్కడ
అవునండి
మనల్ని షెడ్లోకేసినా గాని సాంబార్ అన్నమో పొంగలో ఏదోటి పెడుతూ ఉంటారు కదండి
అవునండి
హ్మ్ అవును అక్కడ తిరుపతిలో అన్నదానం పెడతారు కదండి అక్కడికి ఎళ్ళి తిన్నారా మీరు
ఆ తిన్నామండి మంచిగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఏ రెస్టారెంట్ అవసరం లేదండి
అవునండి దాని ముందు అసలు అవి అస్సలు ఏం పనికిరావండి
అవునండి
చాలా మంది పక్క దేశాల వాళ్ళు కూడా చ్చి ఇక్కడ మన దాన్ మన్ నా సంస్కృతిని పొగుడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్త కదండి హ్మ్ మీక్ ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ఆశ ఉందా అండి ఏదైనా గుళ్లకి అట్లా
హ్మ్ నాకీ ఇదేమి ఆ చెప్తా ఉండండండీ ఒక దగ్గర మాకి బెంగళూరు లో కాటేరమ్మ టెంపుల్ అని చెప్పేసి అది చాలా బాగుం ఉంటుందండి అక్కడికి వెళ్ళాలంట అండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళామంటే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందంటండీ
అవునా అండి ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకొని ఎళ్ళండి అయితే
ఖచ్చితంగా వెళ్ళాలండి
హ్మ్ చాలా పవర్ఫులా అండి
హలో హ్మ్ వినిపిస్తోందండి హ్మ్ చెప్పండి
కాటేరమ్మ స్వామి టెంపుల్ చాలా పవర్ఫులా అండి.
అవునండి చాలా పవర్ఫుల్ అండి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా. కోరిక తిరుతదటండి.
ఆ
ఉ అవునండి మీకె మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారా అండి చెప్తారా.
ఊ చాలా బానే ఎంజాయ్ చేసామండి మేము ముందు మేము ఫ్యామిలీ అంతా కలిసి. ట్రైన్ లో వెళ్ళామండి.
ఊ
ట్రైన్ లో వెళ్ళిన తర్వాత ఇంకా తిరుపతిలో దిగేసి తిరుపతిలో అంతా ఫ్రెష్ అయి. పోయి మళ్ళీ ఇంకా.
ఊ
తిరుమలకి ఇకా నడుచుకుంటా మేము అలి. పిరి మార్గం గుండా వెళ్ళామండి. ఆ అలిపిరి మార్గం గుండా వెళ్ళి అక్కడ బాగా అక్కడ. చూడ్డానికి పక్షులు. చిన్న చిన్న జంతువులు అన్నీ ఉంటాయండి జింకలు అట్లంతా వస్తూ ఉంటాయి. ఆ ఇంకా అవన్నీ మేము చూసుకుంటా వెళ్తూ ఉంటామండి. మ మళ్ళీ మధ్యలో తినకుంటాయి కదండి అలసిపోయినప్పుడు తిండము. మన ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు తింటూ వెళ్తే చాలా బాగుంటుంది కదండి.
అవునండీ
ఉమ్ అలా వెళ్ళామండి వెళ్ళి ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళామండీ ఆ రోజు మమ్మల్ని ఇంకా ఫ్రీ దర్శనం కెళ్ళిన్ తర్వాత ఫోన్స్ అవన్నీ ఇంకేం తేప్పిచ్చేసుకున్నారు మమ్మల్నందర్నీ ఒక దాం కేసారండి ఊ వేసేసి ఇంకా అక్కడే మేము ఒక రెండు పూట్లక్కడే తిన్నామండి తిన్న తర్వాత ఇంకా నయ మ ధ్యానం వెళ్ళాము నైట్కి ఇంకా దర్శనం కని గేట్స్ ఓపెన్ చేసిండ్రు. వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసిన ఒక గంటకి మాకు దర్శనం అయిపోయిందండి ఇంక
అవునండి
ఆ చాలా బాగుండండి ఏమంటే మేము బయటికొచ్చే పాటికీ నైట్ టువల్ పైన అయింది కాట్టి అప్పుడు ఆ అన్నదానం లేదండీ లె అందుకు మేము మిస్ అయిపొయినం లాస్ట్ టైం పోయినప్పులే కోకుంట అన్నదానంలో ఎలాయినా తినాలనుకోయింటి
అవునండి ఖచ్చితంగా ట్రై చెయాలి అక్కడ చాలా బావుంటుందక్కడ వెంగమాంబా. ప్పేసి అదేదో అన్నదాన సత్రం అంటారు చుడు అక్కడ ఉంటదీ క
వామా ఆ
ఊమ్ చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళలేదు, కనీ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను టూ టైమ్స్. చాలా చాలా బావుందండి
ఆ అవునండి మీరు అక్కడ తిరుపతి దగ్గ తి తిరుమల కొండ ఎక్కేటప్పుడు జపాలి ఉంది కదా జపాలికెళ్లారా అండి.
లేదండి చెప్పాలి తెల్దండి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ టైం పేరు కూడా వి న్నా మీరు వెళ్ళారా అండి
లేదండి కానీ చాలా బాగుంటుందంట అండి అడవి మధ్యలో ఆ. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బావుంటుందంటండి.
అవునా అండీ.
ఆ అవునండి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్దాం అనుకున్నా లాస్ట్ టైం కను. కుదరలేదండి టైం కుదరక వెళ్ళలేదు ఇంకా.
అయ్యయ్యో ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళాలండి.
ఆ మీరు వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా, జపాలికెళ్ళండి. మీరు చాలా హ్యాపీగా, ఫీల్ అవుతారు, ఒక మంచి ప్రదేశాన్ని, చూసాననే. భావన మీలో, ఉప్పొంగిపోతుంది.
అవునా అండి, ఖచ్చితంగా వెళ్తా అండి, అయితే అక్కడ ఆంజనేయ స్వామి అన్నా అండి జపాలి అ. దే.
ఆ ఆంజనేయ స్వామిండీ.
ఓకే ఓకే అండి అది తిరుపతికి దగ్గరా అండీ ఐతే తిరుపతిలోనేనా ఒక పార్టా.
అంటే తిరుమల కొండ మీదనే చపాలీ ఉంటుందండి. మీరు ఇప్పుడు దర్శనం అంతా అయిపోయిన్ తర్వాత బయటకి వస్తారు కదా బయటకొచ్చిన్ తర్వాత మీరు. కొండ దిగాలంటే గిన మీరు ఒకవేళ ఆ బస్ లోనే కిందికెళ్తారు కదండి. మీరు అక్కడ చోటంతా చూస్తేనే సుమోలు కార్లు అన్నీ ఉంటాయండి. జీపుల అ. ఇట్లా అక్కడికెళ్ళి జపాలి అని చెప్తెన వాళ్ళు జపాలికి పిలుచుకొని పోతారండి కొండ మీదనే కాబట్టి.
ఉమ్.
మనము జపాలికి పిల్చుకొంబోతారు మళ్ళీ ఇంగ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం. కొండ దిగాలండి.
అవునా అండి అయితే ఖచ్చితంగా వెళ్తా అండి. ఇంకా అండి.
బాగుంటుందండి ఈసారి వెళ్ళినప్పుడు మీరు చ్చితంగా ట. ఆ అండి అదంతా అడవి కాబట్టి మీకు చాలా. అద్భుతమైన ఫీల్ ఓస్తుందండి మీరిం. ఇంకా మాన్సూన్ సీజన్స్ లో కిని పోయినారు అనుకో అస్సలు ఇంకా. కళ్ళు చెదిరే. కళ్ళు చెదిరేటువంటి. ఆ దృశ్యాలని మీరు ఉపొంగి పరి. ముప్పొంగి పొయేలా చేస్తుంది ఉమ్ అప్పుడు మీరు ఖచ్చి. నిధంగా ఆ హ్యాపీగా ఫీల్ అవుతారండి.
అవునండి. ఖచ్చితంగా వెళ్తాలే న నాన్న ఈ సారి మీరు చెప్పన్నారు కదా తప్పనిసరిగా.
మీకు కాసికి వెళ్ళాలనే ఆలోచనలు లే మైనవున్నాయండి.
మకు ఇష్టమండి కాశీకి వెళ్ళాలని కూడా కాశీలో ఏదేవుడుండి. శివుడు కదా.
శివుడండి అవునండి మనం కాశీకేల్. అంటే అయోధ్య ఇవన్నీ ఒకేసారి చూసుకొని రావచ్చండి ఎందుకంటే అవి అక్కడే కాబట్టి దగ్గరలో ఐ. పోతాయి మన మన్ని ఒకేసారి చూసినట్టుటుంటుంది.
అవునాండి.
ఆ అవునండి ఈసారి మీరు ఎప్పుడన్నా గానీ వెళ్ళాల అనుకున్నప్పుడూ. అన్ని కవర్ అయ్యేలాగా మీరు చూసుకోండి ప్లాన్ వేయండి.
ఖచ్చితంగా అండి ఇంకా నాకు మసీద్. వెళ్ళడం కూడా చాలా ఇష్టం అండి కాకపోతే మసీద్ కి వెళ్ళకూడదు కదండి చర్చి కూడా వెళ్ళడం చాలా ఇష్టం అండి
ఆ
ఉమ్ ఇంకా అండి అవునండి
ఊమ్
సరే అండి మరైతే
సరే అండి బాయ్ అండి
ఉమ్ బాయండి